హలో
హలో ఆ బాగున్నా నువ్వు ఎలా ఉన్నా న్నావ్ ఆ బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావ్
బాగున్నా ఏం చేస్తున్నావ్ ఏం చేయలే ఊరికే ఊరికే అలా పడుకొని ఉన్నా
అవునా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా
ఆ ఒక్క నిమిషం ఉండు అట్లా తిన్నావా మరి
ఆ తిన్నా నువ్వు
ఆ తిన్న
ఏం తిన్నావు నేనైతే ఆ మామ్మడికాయ చట్నీ తిన్నా నువ్వు
నేను అన్నం పప్పు తిన్నా
ఆహా
ఆ ఏందో అంటాంటివి ఇంతకుముందు
అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందామా మన ఫ్యూచర్ గోల్స్ అండ్ డ్రీమ్స్ గురించి
అవును చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకునేదాన్ని
అవునా నేను టీచర్ అవ్వాలీ అనుకునే దాన్ని
అవునా
హ ఇప్పుడు నా ఇంట్రెస్ట్ కొంచెం మారిపోయాయి
నాకు కూడా అలానే అనిపిస్తుంది
అవునవును ఇంకా డ్రీమ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు
ఉమ్ డ్రీమ్స్ వాళ్ళ లైఫ్ కి ఆ ఎలా ద ఎలా పోవాలి అనే దారి చూపిస్తుంది
అవునవును కరెక్టే ఉమ్ ఇంకా గోల్స్ లే కుండా జర్నీ స్టార్ట్ చేసినా డెస్టినేషన్ తెలీదు
అవును నిజమే నువ్వు ఫ్యూచ ఫ్యూచర్లో ఏమన్నా అచీవ్ చెయ్యాలి అనుకుంటున్నావా
ఎయ్ ఇంగ నేనైతే ఫస్ట్ మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా
ఆ అది చాలా మంచి గోలు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవ్వాలి ఇంకా
ఉమ్ అది కూడా ఇంపార్టెంట్ యే మరి నువ్వు
నా ఫ్యామిలీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే పొజిషన్ లో ఉండాలనేసి నా గోల్
ఇది కూడా చాలా మంచి గోల్
ఆ
సక్సెస్ అంటే నీ డెఫినీషన్ ఏంటి
సక్సెస్ అంటే ఇంకా హ్యాపీనెస్సు ఇంకా సా మనం బ్రతికున్నంత ఊ ఆ అంటే మనం జాబ్ తెచ్చుకొని ఏమన్నా అట్లా బతుకుతూ ఉంటాం కదా దానికి సాటిస్ఫాక్షన్ ఉండాల ఆ
కరెక్టే ఇంక నైస్ ఆన్సర్ ఉమ్ మనీ ఇంపార్టెంటు కానీ హ్యాపీనెస్ లేకుంటే కంప్లీట్ సక్సెస్ కాదు కదా
మనీ ఇంపార్టెంట్ కానీ హ్యాపీనెస్ లేకుంటే కంప్లీట్ సక్సెస్ కాదు కదా
ఎగ్సాక్ట్లీ
ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఫేస్ చేసావా నువ్వు
ఆ చాలా సార్లు
అప్పుడు ఎలా ఫీలయ్యావు నువ్వు
ఫస్ట్ బ్యాడ్ గా ఫీల్ అయినా తర్వాత లెసన్ లాగా తీసుకున్నా
అది ఫెయిలూర్ కూ ఒక మనం అద్ కొన్ని వాటిని అచీవ్ చేయడానికి అది ఒక ఆ మోటివేషన్ లాగా ఏమంటారు దాన్ని బూస్ట్ చేస్తాది
ఆ ఒక స్టెప్ లాగా
ఆ అది కూడా స్టెపింగ్ స్టోన్ అంటారు కదా ఏదో ఆ ఇది ఉందే ఊ ఫెయుల్యూర్ ఈజ్ ఎ స్టెపింగ్ స్టోను స్టోన్ ఆఫ్ సక్సెస్ అనే
ఉమ్ అవునవును కరెక్టే ఇంక ఫెల్యూర్స్ మనం టీచర్స్ లాగా ఉంటాయి
అవును ఇంకా కొన్నిసార్లు అయితే ఫెయిల్యూర్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ కంటే సక్సెస్ కన్నా ఎక్కువ నేర్పిస్తాయి మనకి ఫెయిల్యూర్సే
ఉమ్ నిజమే
ఊ నువ్వు డ్రీమ్ కంపెనీలో వర్క్ చేయాలి అని అనుకుంటున్నావా
అవును ఖచ్చితంగా డ్రీమ్ కంపెనీలోనే వర్క్ చేయాలనుకుంటాం కదా అందరం అవును నాకు కూడా అలానే ఉంది
ఆ నా స్కిల్స్ కూడా యూస్ అయ్యే జాబే
ఉమ్ గుడ్ అన్సర్
ఊ డ్రీమ్ హౌస్ గురించి ఎప్పుడైనా ఆలోచించావా మరి
ఆ చాలా సార్లు
ఎలా ఉండాలి అనేసి మరి
అంటే ఫస్ట్ చిన్న గార్డెన్ ఉండాలి అంతే ఒ క టూ బెడ్రూమ్స్ ఉండాలి మం చి హాల్గా ఉండాలి కిచెన్ ఉండాలి ఫస్ట్ గార్డెనింగ్ కి చానా ప్లేస్ ఉండాల
అవును ఇంకా బాల్కనీ లో ప్లాంట్స్ కూడా ఉండాలి
అవునవును ఇంకా మార్నింగ్ కాఫీ అక్కడే తాగాలి కదా
ఆ నిజమే
ఇంకా నా నాకు లైబ్రరీ కొ కోరికుంది అది కూడా పెట్టుకోవాలి
ఇంకేమిలే మరి ఇంకా లైబ్రరీ ను ఉంటే ప్రశాంతంగా చదువుకోవచ్చు ఆ
అవునవును
నీకు బుక్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా బుక్స్ చదవడం
హుమ్ కొంచెం
ఆ గ్రీన్ కార్ ఉందా మరి
ఉమ్ నాకా
ఆ కలరు ఏది
లరా నేనైతే ఆ రెడ్ అనుకుంటున్నా మెరూన్
అవునా బావుంటుంది నాకైతే బ్లాక్ కలర్ కార్స్ అంటే బాగా ఇష్టము ముందు నుంచే బ్లాక్ పిచ్చి అన్నమాట
అవునవును బ్లాక్ కూడా బావుంటది బ్లాక్కు గ్రే కల్లర్ బావుంటుంది ఫ్యూచర్ లో ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా నీకు
చాలా కంట్రీస్ విజిట్ చెయ్యాలని ఉంటాయి ఎందుకుండవు
ఉమ్ అవును కరెక్టేలే నీకు ఫస్ట్ డెస్టినేషన్ ఏమైనా ఉందా
ఆ ఉంది జపాన్ అనేసి అనుకున్నా
అవునా ఎందుకు
అది చాలా డెవలప్ అయిన కంట్రీ కదా ఆ టెక్నాలజీ అండ్ కల్ చీర్ కంట్రీ అనేసి ఇంకా బావుంటుంది అనేసి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి ఇంకా బాగా నాలెడ్జ్ ని గెయిన్ చేస్ కోవచ్చు సి వెళ్దామని అనుకుంటున్నా
అవును నిజమే ఇంకా నాకైతే స్విజర్లాండ్
స్విజ్జర్ ల్యాండా అక్కడ ఆ స్నో మౌంటైన్స్ అని ఉంటాయి కదా
ఊ అవును ఎక్సాక్ట్లీ
ఆ ఔ అది ఇంకా ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుందా నీకు
ఊ కొంచెం ఎగ్సైట్మెంట్ కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది మీకు
హూమ్ సేమ్ నాకుడా అంతే
ఆ టెన్షన్ ఎందుకని అనుకుంటున్నావ్ నువ్వు
ఏముంటదీ ఇంకా అన్ని ఆలోచించి ఆలోచించి ఎట్లా సక్సెస్ఫుల్ అవుతాము అనేసి అవుతామా లేదా అనేసి చాలా ఎక్కువ ఉంటుంది గదా
సేమ్ నాకుడ అట్లా ఇన్పిస్తుంది అది నార్మల్ అనుకుంటా కదా
ఆవ్న్ హార్డ్ వర్క్ చేస్తే చాలా ఛాన్సెస్ ఎక్కువుంటాయి సక్సెస్ కి
ఉమ్మ్మ్మ్ మీకు ఎవరైనా రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా
చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్స్పై ఇన్స్పైర్ చేస్తారు మరి నీకు
నాకు ఉన్నారు కనీ హ న్ని కంపారిజన్ చే ఊమ్ చెప్పు చెప్పు
ఆ కంపారిజన్ చేయడం మంచిది కాదు గద
ఔనను కరెక్టే
ఊమ్ అందరికీ ఓన్ జర్నీ ఉంటుంది
ఆ
ఓన్ టాలెంట్ ఉంటది
ఔనను కరెక్టే నువ్ చెప్పింది కుడా ఓన్ స్పీడ్ ఉంటుంది ఓన్ ఛాలెంజస్ వాళ్ళక్ వాళ్ళకి ఒకొక్క సక్సెస్ కావాలనుకుంటారు
అవును ఉమ్ ఇంకా
నీకు ఫ్యూచర్లో బిజ్నెస్ స్టార్ట్ చేయాలనన్పిచిందా
ఆ ఒక్కొక్కసారి అ అనిపిస్తుంది ఒకసారి ఆలోచించాను కుడా
అవున్ ఇంట్రెస్టింగ్
ఉ కానీ ఇంకా బిజినెస్కి కరేజ్ కావాలి కదా
అవును కరెక్టే రిస్క్ కుడా ఉంటుంది బిజ్నెస్ అంటే
అవును ఇంకా సక్సెస్ అయితే ఇంక చాలా గ్రేట్ ఫీలింగ్ ఉంటది
ఉమ్ అది మాత్రం నిజమే
ఊమ్ ఇంక ఫ్యూచర్లో టెక్నాలజీ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నావు నువ్వు
నేనైతే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఏఐ ఇంకా పవర్ఫుల్ అవుతుంది స్మార్ట్ స్మార్ట్ సిటీస్ ఉంటాయి స్మార్ట ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనుకుంటున్నా
అవునవును కరెక్టే ఎడ్యుకేషన్ కుడా చేంజ్ అవుతుందెపటికి
ఔను కరెక్టే ఇంక లర్నింగ్ కుడా ఈజీ అయిపోతుంది
ఆ కానీ ఇంకా హ్యూమన్ వాల్యూసె ఆ మెయింటెన్ చేయాలి బాగా అ
హుమ్ ఆది చాలా ఇంపార్టెంట్
ఉమ్మ్ సక్సెస్ వచ్చాక ఫస్ట్ ఏం చేస్తావు మరి
ఉమ్ ఏముంది ఇంకా ఫస్ట్ ఏమంటే పేరెంట్స్‌కి గిఫ్ట్ ఇవ్వడమే కదా
ఆ అంతేలే మంచి ఎవరికైనా అంతే ఉంటది మంచి థాట్ ఉమ్మ్ ఆ లేదిం ఆ తిన్నాను మధ్యాహ్నం మీరు
అలోనే నేను తినలి వెళ్ళి తింటాను సరే మళ్ళా వేరే టాపిక్ గురించి మళ్ళా వేరే కాల్లో మాట్లాడుకుందాం
సరే సరే బాయ్
ఉమ్మ్ బాయ్
ఉమ్మ్